హలో
హలో
హాయ్యండి
హాయండి
ఏం చేస్తున్నారు బాగున్నానండి మీరెలా ఉన్నారండి
ఏం చేస్తాం హలో
హ్మ్ మీరెలా ఉన్నారండి
నేన్ బానే నున్నానండీ
అవునా హు మొన్నా ఏదో టెంపుల్ కి వెళ్ళొచ్చారట కదండి మీరు
అవునండి
ఏం టెంపుల్ అండి అది
ఇ ఇక్కడా అరుణాచలం ఉంది అండి అక్కడ అక్కడికి ఎళ్ళొచ్చామండి
అవునా టెంపుల్ విశిష్ట అంది ఏంటండి
అక్కడికెళ్లే మనం హు ఒక కొండ చుట్టూ మనం పద్నాలుగు కిలో మీటర్లూ గిరి ప్రదక్షణం చేస్తే కొంచెం మనకి మంచి జరుగుతుందండి అండి అందుకని ఆ తిరుపతికెళ్ళాము అక్కడ కొంచెం మొబ్బు ఉండే
హు హు
గందుకని ఆ తిరుపతి పోయినము
అవునా హు
అట్నుంచి ఆ అరునాచలం ఎళ్ళాము అరునాచలం దగ్గరే కదా అటు ఎళ్ళాము ఆ లోకల్లో కాణిపాకం ఆ తపిలితీర్థం ఇవన్నీ చూసుకొని అటు అట్లా వెళ్ళామండి
అవునా గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళ లేదండి
ఆ వెళ్ళామండి వెల్లూరు కూడా వెళ్ళామండి వెళ్ళామండి బాగుందండి గోల్డెన్ టెంపుల్ కూడా బాగుందండి
హు అంతా గోల్డ్ తో ఉంటుంది టెంపుల్ మొత్తం హు హు ఉ అవును నేను కూడా వెళ్ళొచ్చానండి బాగుంది అది చాలా అంటే చాలా బాగుంది ఆ టెంపుల్ హు
మీరెక్కడికి వెళ్ళలేదండి
నేను ఈ మధ్య ఇక్కడికి వెళ్ళి వచ్చామండి ఎక్కడంటే
నేను మాట్లాడింది
మన విజయవాడ అమ్మవారి టెంపుల్ ఉంది కదండి కనకదుర్గమ్మ వారు ఆ టెంపుల్ కి వెళ్ళొచ్చాము ఎందుకంటే దసరాలు ముందు వెళ్ళొ వచ్చేస్తే నయం కదా అని దసరాలు ముందు వెళ్ళొచ్చాం దసరా రోజుల్లో మనం వెళ్ళలేమండి అక్కడికి
అవునండి చాలా రష్ ఉంటుందండి అక్కడ
అవునుండి అందుకనే వెళ్ళి అమ్మవారిని ఒకసారి దర్శించుకొని వద్దామని చెప్పని అమ్మవారి గుడికి వెళ్ళొచ్చాము అట్నించటు పరిటాలని అక్కడ దగ్గరలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి పెద్దది ఆ చాలా ఎత్తు పెద్ద అడుగులు ఉంటుంది అది ఆ అందుకని అక్కడికి వెళ్ళి చూసోచాము వచ్చామండి ఆ అయిగారి దర్శనం కూడా చేసుకొని వొచ్చాం అన్మ మాట
ఆ
ఆ బాగుందండి ఆ టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగుంది హు టెంపుల్ కు వెళ్ళేటప్పుడు మాత్రం మనం మామూలు బట్టలతో వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆడవాళ్ళు మాత్రం డ్రెస్సులు గాని చీరలు గానీ కట్టుకోవాలండి
ఆ
మగవాళ్ళు అయితే పంచలు కట్టుకోవాలి లేకపోతే ప్యాంట్ షర్ట్ వేసుకోవాలండి
ఆ
ఇవాళ రేపు అందరు ఎలా వెళ్తున్నారంటే ఇంక ప షార్ట్
అవునండి ఏ ఏది దొరికితే అది వేసుకొని వెళ్ళిపోతున్నారండి
ఆ
అట్లా కాకుండా ఒక సాంప్రదాయ వస్తువుల్లో వెళ్ సాంప్రదాయ వేషధానులో వెళ్ళాలండి
అ అవునండి అవును అట్ల వెళ్తేనే మనకి కాస్త ఏంటం అంటే సంప్రదాయం అనేది కూడా జనాలకి కాస్త తెలుస్తుంది అదే ఎట్లా పెడితే అట్లా వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఆ ఆ అసలు గుడి సంంప్రదాయము అనేది అసలు పో దండి మొత్తానికి
అవునండి ఈ డ్రస్ కూడా మనం అందరం ఒకటి చేేసుకోవాలండం ఐక్య తి కూడా ఉంటుందండి
అవునండి చాలా అంటే చాలా బాగుంటుందండి అది ఎక్కడ మనం చీరలు అవి కట్టుకుంటే ఆ సంప్రదాయము అది మర్చిపోతున్నారు జనాలు అసలు రోజు రోజుకి ఏంటంటే ఇష్టం వచ్చినట్టు జీన్సులు ఏంటి పై డ్రెస్లు వేసుకొని మరీ చండాలంగా గుళ్ళల్లో కూడా చండాలంగా వచ్చేస్తున్నారు అందుకని అది తీసేసి సంప్రదాయంగా రమ్మని ఇప్పుడు గుళ్ళల్లో అన్ని గుళ్ళల్లో చెప్తున్నారం
అవునండి బయట సొసైటీ మారింది కదండి ఇంక అవన్నీ కామన్ అయిపోతాయి
కామనే గాని మరి గుళ్ళల్లో కూడా దరిద్రంగా అలాగా షార్ట్లును టీ షర్ట్లు వేసుకొస్తే ఏం బాగుంటుందండి మనం వెళ్ళే పోది ఒక సాంప్రదయమైన గుడి అవుతే ఆ గుల్లోకి మనం ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా బట్టలు వేసుకొని వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి చండాలంగా ఉంటుంది
అవునండి
ఉ ఇబ్బుడు చూసారా రోడ్ల మీద కూడా వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు జీన్స్లు వేస్తున్నారు టీ షర్ట్లు వేస్తున్నారు ఆ టీషర్ట్లు మరీ ఒళ్ళు కనిపించుకుంటూ వెళ్తున్నారు అది ఎంత చండాలంగా ఉంటుందండి చూసే జనాలకి
అవునండి ఇప్పుడు అంతా ఐటీ సాఫ్ట్వేర్లు వచ్చిన తర్వాత కొంచెం అట్లా ఎవరి వేషంలో వాళ్ళీ అవన్నీ మా మారుతాయండి అవన్నీ
మా ఎంత మారినప్పటికేనా నుండి కొద్దిగా మనం మన బట్టలు అనేవి కాస్త మనం చూసుకోవాలండి లేకపోతే మరీ ఒంటి మీద గుడ్డ లేకుండా తిరిగితే మరీ చండాలంగా ఉంటుందండి మారలేదు మొగలేదు అందరూ అలాగే తిరుగుతున్నారండి ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తయారవుతారు చూడండి ఎంత నీట్గా తయారవుతారో అట్ల ఉంటే ఏమవుతుంది గుళ్ళల్లోకి కూడా వెళ్ళేటప్పుడు కాస్త గుళ్ళల్లోకి కూడా కాస్త వెళ్ళేటప్పుడు నీట్గా బొట్టు కట్టు బొట్టు అన్నీ వేసుకొని వెళ్తే బాగుంటుందండి ఉమ్ పిచ్చి పిచ్ చ్చగా జీన్స్లు వేసుకొని వెళ్తుంటే మన సంప్రదాయాన్ని మనమే ఆ ప్రశ్న పట్టిస్తుంటే ఎ దే దేశస్తులు వచ్చి మన దగ్గర మన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అరుణాచలంలో చూడండి ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళు చక్కగా చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు ఏసుకొని పువ్వులు పెట్టుకొని ఎంత చక్కగా కనపడుతున్నోరో కాళ్ళకు పసుపు రాసుకొని ఎంత చక్కగా కనబడుతున్నారో. మన వాళ్ళు ఏమో దరి ద్రంగా తయారవుతున్నారు. ఎంత చండాలంగా తయారవుతున్నారంటే అంత చండాలంగా తయారవుతున్నారండి. మనమే ఇలా ఉన్నామంటే రేపు మన పిల్లలకి ఏం చెప్తామండి మనం.
అవునండి.
హ్ పిల్లలు భవిష్యత్తు అది బాగుండాటే మనం కూడా కాస్త పిల్లలకి మంచి చెడు అనేది చెప్ ప్పుకోవాలి కదండి. మనం ఉండే దాని ప్రకారం చూసి మనన్ని దే ప్రపంచం కూడా అట్లాగే మారుతు ఉంటే బావుంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఏదో వేసుకున్నారు, వాళ్ళు ఏదో చేశారని చెప్పని మనం కూడా అవే ఎసు కొని తిరిగితే ఎంత దరిద్రంగా ఉంటుందండి, జనాల్లోకి వెళ్ళేటప్పుడు మనుషులు అన్న తర్వాత కాస్త నీతి నిజాయితీగా చక్కగా సాంప్రదాయంగా వెళ్తుంటే బావుంటుంది.
అవునండి. ఒక పది మందిలోకి వెళ్తున్నామంటే మనం మంచివి ఎసుకొని వెళ్ళాలి.
అవును. పైగా బండ్ల మీద వెళ్ళే పిల్లలు ఇప్పుడు ఎట్లా ఉన్నారు చూడండి కాలేజీ పిల్లలు. మగవాళ్ళ బండ్లు ఎక్కేస్తున్నారు, ఇష్టాసారంగా తిరుగుతున్నారు. అసలు మొహాలు కనిపించకుండా మాస్కులు అవన్నీ ఎసు ని ఎలా తిరుగుతున్నారో చూడండి అసలు. అంత చండాలం పనులు చేయడం ఎందుకు, అట్లా మాస్కులు అవి తప్పుకో కప్పుకొని తిరగడం దేనికి చెప్పండి.
మనం ఉన్న పద్ధతిలో మనం నీటిగా పద్ధతిగా ఉంటే ఎంతో బావుంటుందది.
అదంతా ఫ్రెండ్షిప్ లేండి.
ఎంత ఫ్రెండ్షిప్ అయినను మరీ చండాలంగా ఉంటుంది కదండి అట్లాగా. మనం ఆడవాళ్ళం అన్నమాట మనం మర్చిపోతే ఎట్లా చెప్పండి.
అవునండి.
హ్
కొంచం అన్నా పద్ధతిగా వెళ్ళాలి.
ఆ ఇప్పుడు సంతలవి జరుగుతున్నాయి, కూరగాయలు ఎక్కడికక్కడ రైతు బజార్లన్నీ అ అట్లా అట్లా పెడుతున్నారు, అక్కడికి కూడా ఎలా వస్తున్నారో చూడండి ఆడవాళ్ళు అసలు. నైటీలు ఎసుకొని, చున్నీలు ఎసుకొని మరీ చెండాలంగా వచ్చేస్తున్నరు. అదేదో కొంచం డ్రెస్సో నై ఇదేంటి చీరో కట్టుకొని వచ్చి కాసేపు తీసేస్తే ఎంతో బావుంటుందండి. అది మరీ జీన్స్లు ఎసుకొని, టీ షర్ట్లు ఎసుకొని ఆ ఒళ్ళు కనిపించుకుం టు జనాలకి మగవాళ్ళు తిరుగుతూ ఉంటారు పది మందిలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలండి. సాంప్రదాయంగా చక్కగా ఉంటే బావుంటుంది.
అవునండి.
మన పద్ధతులవి మనమే మర్చిపోతుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా పాటిస్తారు చెప్పండి. పైగా ఇవవాల రేపు రిలేషన్స్ అనేవి కూడ తెలియట్లేదు జనాలకి ఇప్పుడు మనం ఏదన్నా ఒక పెళ్ళికి ఎళ్తే వీల్ మీక్ బాబాయ్ అవుతాడు. వీల్ మీక్ పెద్ద నాన్న అవుతారు. అన్ చెప్పని చెప్ కోవాల్సిన పరిస్థితి వస్తుంది మనకి.
అవునండి ఇప్పుడంతా కలగాల్సిన కుటుంబాలు యాడున్నాయండి, అన్ని ముక్కలు విడిపోయిన కుటుంబాలే కదా.
ఉ ఒకప్పుడుంటే దాదాపుగా అవును కాదంటలేదు ఎవరు ఉద్యోగాలు వాళ్ళకున్నా కూడ, కనీసం ఒక సాంప్రదాయం అనేది ఏడ్చింది కదండి. కాస్త ఏంటంటే కట్టుబొట్టు చక్కగా అందరితో కలిసిమెలిసి తిరగడము. అది ఉంటే చాలా బాగుంటుంది. అదే ఏంటంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనకు కూడ మంచి అనిపిస్తుంది మన పిల్లలకు కూడ మనం మంచి చెప్పినట్టు అనిపిస్తుంది. మన్ మన బట్టే మన పిల్లలు ఉంటారు కదండి.
అవునండి
ఉమ్ ఈవాళ ఏదన్నా ఒక పని చెయ్యాలి అంటే ఆ పనికి మనము ముందుకు దూకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక పెళ్లి జరిగింది అనుకోండి ఒకప్పుడు పది రోజులు ముందు వచ్చేవాళ్ళు చుట్టాలందరూ. ఇవాళ ఒక పెళ్లి జరుగుతుందంటే పెళ్లి టైంకి వస్ తునరు. ఎందుకని ఎవ ఎవరి దారులు వాళ్ళ అయిపోయినయి ఇవాళ రేపు
అవునండి ఎవరు ఉద్యోగాలు వాల్ పే వాళ్ళవైపోనయి, ఎవరి టెన్షన్స్ వాళ్ళవైపోనయి. పెళ్ళంటే ఒక ఆ ముహూర్తానికి ఒక అరగంట గంట ముందొచ్చి క భోజనాల టైమ్కి తినేసి ఏలిపోవడమే.
అంతే అంతే ఈవల రేపట్లగ అయిపోయింది జనాల పరిస్థితి మీరు ఎక్కడికి ఎళ్ళలేదా అండి.
మొన్ననే ఒక పెళ్ళికి ఎల్లోచ్చామండి మేం కూడ.
ఉమ్
మా వాళ్ళవాళ్ళ ఎవరిదో పెళ్ళి ఉంటే వెళ్ళొచ్చాము.
ఉ
ఉ ఉ అది కొంచం బానే గ్రాండ్గా చేసారండి పెళ్లి.
ఉమ్
మీరెల్లలేదండి ఏం పెళ్ళిళ్లకి?
మొన్ననే ఎల్లోచ్చామండి. అదే చెప్తున్నా కదండి అక్కడ సంప్రదాయాలు గుళ్ళలో సంప్రదాయాలు చూసి విసు వచ్చేస్తుందండి మరీ బాబు, ఆ బట్టలు అవన్నీ చూసి. ఎందండి మరీ జనాలు పిచ్చకిీలు ఏస్తున్నట్టుగ చేస్తున్నరు. అసలు పెళ్ళి అ న మనిషి ఆడదనము అన్ని అని అన్ని మర్చిపోతే ఎట్లాగ? మనం మనా ఆ సంప్రదాయాన్ని మనం మన పద్ధతుల్ని అన్ని మనము సరిగ్గా చూసుకోకపోతే ఎట్లా అండి? ఈ రోజుల్లో మన్ను చూసి మన తరం వాళ్ళు కూడ నేర్చుకోవాలి.
ఓకే అండి బాయ్ అండి బాయ్ అండి.
బాయ్